హలో
హలో ఏం చేస్తున్నవ్
ఆ ఏం లేదబ్బా కొంచెం బయటికి వెళ్ళాలని రెడీ అవుతున్నా
అవునా నేను కూడా అదే పిల్లలు తీసుకురావాలి కదా రెడీ అవుతున్నా
ఆహా
మాకు వర్క్ ఉందా ఏదైనా
ఏం వర్క్ బ్బా
ఆ బయటికి వెళ్తున్నావు్ కదా వర్క్కుంద అంటున్నా
ఆ కొంచెం ఆ పిల్లలు తీసుకొచ్చే పని ఇంకా కొంచెం వేరే కొద్దిగా బయటికి కొంచెం షాప్స్ కి వెళ్ళాలని చిన్న వేరే మా ఫ్రెండ్ కుదిే వరకు ఉంది దాని కోసం వెళ్దామనేసి వెళ్తున్నాం
పిల్లల్ని బయటకి తీసుకెళ్తారా టైమ్ ఉంటుందా ఎప్పుడైనా
ఆ తీసుకెళ్తాం అప్పుడప్పుడు రీసెంట్ ఈ మధ్య కొత్త మూవీ వచ్చింది కదా
హ
తీసుకెళ్లి వాళ్ళు బాగా అడిగినండే చాలా సార్లు మూవీకి తీసుకెళ్ళ అంటే చాలా తక్కువ అసలు ఎళ్ళ ఆమ్మో
పిల్లలతోనంటే కష్టం మళ్ళీ వాళ్ళ స్కూల్కి వెళ్ళి రావాల హోమ్వర్క్ అయిపోయేసరికి హోవి టన్ంచి అయిపోతాం
ఆ హాలిడే ఇట్లా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు అసలు ఎప్పుడు అడగరు
హ
అది ఇంకా శంకరవర ప్రసాద్ బాగా వచ్చింది కదా
హ
కోసం బాగా గొడవ ఒక్కటే సినిమాకి తీసుకెళ్ళి సినిమాకి తీసుకెళ్ళాలంటే సరే అయినా మేము పెద్ద ఎ ఇక్కవేళ్ళం కూడా మూవీస్కి
అర్థం అవుతుందా పిల్లలకి మూవీ
చాలా తక్కువ అర్ధమ అైతది మంచిగా చూస్తారు మూవీ ఇంక వాళ్ళని తీసుకెళ్లడం తక్కువగాని ఇక వాళ్ళకి న నచ్చిన మూవీ అది ఎంటర్న్మెంట్ మూవీ కదా కొద్దిగా
అవును
ఇ ఎంటర్టైన్మెంట్ కాబట్టి కొంచెం మంచిిన చూసిారు బానే ఎంజాయ్ చేసినార గా అనిపించింది కొద్దిగా అప్పుడప్పుడు అట్లీస్ట్ సంవత్సరానికి ఒకక్కసారి అయినా పిల్లల్ని కొద్దిగా అట్లా మూవీస్ తీసు తీసుకెళ్ళాలని
అదొక్కటే జూసారా ఈ మధ్యలో ఇంకా వేరే ఏమన సారా
ఆ అద ఒక్కటే చూసినాం ఇంకేం చూల్లే థియేటర్స్ క వెళ్ళడం చాలా తక్కువ అస్సలు వెళ్ళము
మేము అంతే పిల్లలతో అని కొంచెం కష్టం కదా అని వెళ్ళనే వెళ్ళాము
ఆ ఇంకా వెళ్తే ఇ వాళ్ళు ఫస్ట్ సతాయించా అని చెప్తారు మళ్ళీ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సతాయిస్తారు అదిగా కావాల ఇది కావాలని
స అించనమే పోయిపోతు మూవీ కంటే
ఆ ఇంకా అడికి పోయినాక తప్పదు కదా ఇక వాళ్ళకి ఫుడ్ అది ఇది ఇ అడుగు పతుంటారు సరేలే అని చెప్పేసి వాళ్ళకి ఇస్తుండాలి
చిన్నబాబుకి అర్థం అవుతుందా మూవీ
ఆ కొంచెం కొంచెం అర్థమైతుది ఇక కొద్దిగా ఎంజాయ్ చేస్తారు అంతే
వేరే ప్లేస్ కద మళ
ఆ స్క్రీను పెద్దగుంటే మూవీ కదా పెద్ద సాంగ్స్ అట్లా ఉంటాది కదా
ఇంట్లో అంటే నార్మల్గా మనమే చూడడం
ఆ
ఫరెట్ ఎక్స్పీరియన్స్
అవును
అడ ఒక్కటే చ్యూసారా ఇంకెమనా చూసారా
ఇప్పుడైతే అద ఒక్కటే అబ్బాయి ఇంక ఏం చూడలేదు
ఉహ
చాలా వాళ్ళని తీసుకొని వెళ్ళడమే చాలా తక్కువ కదా అసలు వెళ్ళం ఎప్పుడు కాకతే మేము బయటికి కూడా ఏమై వేలం అసలు పిల్లని తీసుకొని అటు ఇటు వెళ్తరుకద్ ప్లేసెస్ కి దూరము
పార్క్లా వెళ్తారా దగ్గర్లో
పార్క్ కూడా ఏం వెళ్ళం అస్సలు వెళ్ళం ఎప్పుడు ఈ ప్లేసెస్ కి కూడా ఎప్పుడన్నా ఇట్లా పిల్లలకి హాలిడే వచ్చినప్పుడు ఏటన్నా దూరం పెట్ ఇట్లా తీసుకెళ్ళాల అనుకుంటాం కాగానీ అసలు చాలా తక్కువ అస్సలు ఎళ్ళము
పిల్లలు కూడా అడిగారా అంటే ఇట్లా ఊకే బోరింగ్ అయితుంది ఇంట్లోనే స్కూలే కదా
అడుగుతారు అడుగుతారుగానింస ఎ సెట్ అవ్వవు ఇట్లా బయటకిెట్ట వెళ్దామ అంటే ఇక డ్యూటీ టైమింగ్స్ అవి సెట్ అవ్వవు
హ
ఏమో ఇంకా ఏదైనా ట్రిప్స్ కి అట్లా ఏమైనా వెళ్దామని అనుకుంటాం కానీ చాలా తక్కువ ట్రిప్స్ సైత మేము ఎంతసేపు ఇల్లు వెళ్తే ఇం ఇక్కడిక్కడ లోకల్లో ఎవరైనా వెళ్ళడం మావి ఫంక్షన్స్
హ
ఇవి వెళ్ళడం తప్ప ట్రిప్స్కి అయితే అస్సలు వెళ్ళాము చాలా తక్కువ ట్రిప్స్కి వెళ్ళడం ఇయర్లీ ఒక్కసారైనా కొంచెం దూరం ట్రిప్స్ తీసుకెళ్ళాలి కదా
అవును వాళ్ళకు కూడా ఊరికి ఇదే కాకుండా కొంచెం చూపెట్టాలి కదా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్
ఆ అదే అనుకుంటా నేను కూడా అసలు చూపియాలి తీసుకెళ్ళాలి కానీ ఈ మూవీగా కొంచెం మా హస్బెండ్ క అంత ఇంట్రెస్ట్ ఉండదు బయటకి ఎందుకు లే అన్నట్టు ట్ ఉంటది ఇంకా అందుకే అసలు బయట ట్రిప్స్ కి అదంతా కూడా ఏం తీసుకెళ్ళం తీసుకెళ్తే మళ్ళీ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళా వాళ్ళకి
కానీ వాళ్ళకి తెలుస్తుంది కదా అంటే వేరే ప్లేసెస్ లో ఏ ట్రెడిషన్ ంది ఏ లాంగ్వేజ్ ఉంది అన్ని తెలుస్తాయి కదా
తెలుస్తుంది అదే అనుకుంటాం కానీ ఇంకా ఎస్సల్ వెళ్ళము చాలా తక్కువ
మళ్ళీ పిల్లలకి కూడా ఇప్పుడు ఉంటుంది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా వస్తాయాయా పిల్లలకి జీక పంగా పిల్లలకి కూడా వేరే అంటే ప్లేసెస్కి వెళ్తే వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది
ఆ అంటే మా పిల్లలకి మా పిల్లలకి ఇప్పుడు ఎక్కువ వ అసలు అడిగేది ఏంటంటే బీచ్ ప్లేస్ అడుగుతారు
హ అ
బీచ్ క ఆ బీచ్ క అంటే చూస్తారు కదా వాళ్ళు కొంచెం టీవీలో అట్లా బీ బీచ్ అది ఎంజాయ్ చేయడము చూసి ఇంకా వాళ్ళు అడుగుతా ఉంటారు బీచ్ కి తీసుకెళ్ళండి బీచ్ కి తీసుకెళ్ళండి అంటే ఇంక ఎట్ల అయినా సరే ఈసారి ప్లాన్ చేసి కొంచెం వాళ్ళ బీచ్ ప్లేసెస్కున్న దగ్గరికి తీసుకెళ్ళాలె అని
సమ్మర్లో ఇంక బాగుంటది కదా బీచ్ ప్లేసెస్ అయితే మంచిగ ఎక్కువ అంటే వే జరిగిబోయ్ హోటర్
హాటమ్మో వెదర్ బీచ్ ప్లేసెస్ కి కొంచం అస్సలు సమ్మర్లో వెళ్ళకూడదు
అవున
ఉమ్ మ్ హీట్ ఎక్కువ వస్తాది దట్టు మనం అసలు ఉండలేము బీచ్ ప్లేస్లో సమ్మర్లో ఎప్పుడైనా ఆ ఆ వేడె క్కుంటది బీచ్ ప్లేస్ లో సమ్మర్ లో చాలా వేడి ఉంటుంది అసలు మనం తట్టుకోలేము
అవునా కానీ అదే అందరు ఎక్కువ సమ్మర్ లో వెళ్తార్ కదా బీచెస్ కి
అంతే ఇంక వాళ్ళ బట్టి కానీ కూల్ ప్లేసెస్కి వెళ్ళడం బెటర్ సమ్మర్లో ఇంకొ ఒకటి ఏందంటె బీచెస్ ప్లేస్కి వెళ్ళాలంటే ఎక్కువ వింటర్ లో ప్రిఫర్ చేస్తే బెటర్
ఊహు
వింటర్లో వెళ్తే కొంచం క్లైమేట్ కూడ బాగుంటది కదా
ఓహో
చల్లగా ఉంటది కాబట్టి ఎంజాయ్యడానికి మంచిగా ఉంటుంది డే టైమ్ లో కానీ అంటే ఆల్రెడీ ఫుల్ బీచెస్ ప్లేస్లో ఇంకెట్లుంటది అంటే ఇప్పుడు సమ్మర్ ఇంకా హాట్ అంటే అక్కడ ఇంకా ఎక్కువ వేడి ఉంటది
అంటే చుట్టూ వాట్రే ఉంటాయి కాబట్టి అంటే ఏం ఉండవు కదా అంటే ఈస్ అట్లా మొత్తం ఆగ ఇటు ఎక్కువ అనిపిస్తుంది ఇసుకవల్ల
ఓన్లీ ఈవినింగ్ మాత్రమే చూడగలం ఎక్కువసేపు ఎంజాయ్ చేయాలేము ఇంక అక్కడ డే టైమ్లో ఎంజాయ్ చేయలేము ఆల్రెడీ ఎండ కొడతది కదా మనకి కొంచం చల్ల పడ్ ఫైవ్ ఫైవ్ కట్ల వెళ్ళి చెయ్యచ్చులే కానీ కాకపోతే మనం వన్ వన్ అవర్ టూ అవర్సే చేయొచ్చు ఇంకా మళ్ళీ అర్ మొత్తం చీకటయిపోతది కదా
హు ఉ
అలో చెయ్యారు కదా మనల్ని
అవునవును
ఆ టైమ్స్ తర్వాత సో అట్ల ఏమో అనుకుంటాం కానీ ఇంకా చూడాలి వాళ్ళ న ఎప్పుడు తీస్కెళ్తమో ఏమో
స్కూల్లో తీసుకెళ్తారా మూవీస్ కి ఎటయినా పిక్నిక్స్ కి ఇట్లా
ఆ తీసుకెళ్నారు ఈసారి కొద్దిగా మా పెద్ద బాబుక్ తీసుకెళ్ళనారు ఒక పా పార్క్ కియా ఈసారిే ఫస్ట్ టైం అంటే ఇంకా ఇప్పుడే ఫస్ట్ టైం కొంచెం తీసుకెళ్ళడం ఆయనని తీసుకెళ్ళినారు సము అదొక పార్క్ లాగా వాటర్ వాటర్ గేమ్స్ ఏం లేవు కాని లైక్ ఒక పార్క్ లాగ అంతే
ఓహో
ఉమ్ చూపిచ్కొచ్చినారు పంపించినాం ఈసారి ఫస్ట్
ఎంజాయ్ చేసాడ బాగ
ఆ మంచినే ఎంజాయ్ చేసిండంట
తిన బాబు అడగలే మరి అంటే అన్నయ్యని పంపిచ్చార్ నన్ను తీసుకు
మేబి ఈల్లక్ తీసుకెల్ల లేద్ ఇంక ఈయన చిన్న గదా వీళ్ళ క్లాస్క ఆ వీళ్ళ క్లాస్ కి లేదు కొంచం పెద్దగా అయితేనే మరీ చిన్నపిల్లలు కదా
హు ఉ
వీళ్ళకి ఇంకా నెక్స్ట్ ఇయర్స్ అట్ల వచ్చేటప్పుడు అట్లా ఉంటాయేమో
అదే అంటే మ ఇప్పుడు ఈ వేరే స్కూల్లో అయితే కొన్నిూ స్కూలలో చిన్న పిల్లలకి దగ్గర ఉన్న ప్లేసెస్
ఆ చిన్న చిన్న పార్క్స్ అట్ల తీసుకెళ్తారు ఇంకా వీళ్ళ వీళ్ళకయితే ఏమి తీసుకెళ్లలేదు ప్రస్తుతం తనికిే పం అనుకుంటాం గాని మనము పంపిస్తాం నీ
అద టెన్షన్ ఉంటుందిలి
ఆ చాలా టెన్షన్ వాళ్ళు అక్కడ ఏంటి ఆ ఏం చేస్తారు ఏంటి కొంచెం మనతోనే వెళ్తేయిందంటే మనం బాగా చూసుకుంట
మళ్ళీ చాలా మంది పిల్లలు కాబట్టి భయమే పిల్లలు అయ్యో ఇప్పుడు మేడమ్స్ కూడా అంటే వాళ్ళు వేరే ఏదైనా వర్క్ లో ఉంటే మళ్ళీ పిల్లలు చాలా మంది ఉంది కదా
ఆ అదే నా కూడా అదే భయమా ఫస్ట్ టైం నేను కూడా పంపించి కాకపోతే ఫస్ట్ టైం పంపించినా కూడా కొంచెం వాడు బస్ లో కొది ఒక దెబ్బ తాకించుకుని
అయ్య అవునా ఎంతైనా ని మనమ అయితే ఇట్లా ఊరికే చూసుకుంటూనే ఉంటాము
ఆ మనతో వెళ్తే తే కొంచెం చూసుకుంటాము ఇంకా అన్నిీ పక్కనుండి చూసుకుంటాం కాబట్టి మనకు అంత టెన్షన్ ఉండదు
హ
ఏమో అందరు వెళ్ళలి వీళ్ళకి ఒక్కడికి వెళ్ళకోకుండా ఇయ్యకపోతేనేమో మళ్ళీ వీల్ ఫీల్ అవుతారు
అవును పంపిించిన కానీ టెన్షన్ అయితే ఉంటది వ
ఆ పంపించకపోతేనేమో అందరుూ వెళ్ళిన నన్ను పంపయలేదు అదొక ఎగసైట్మెంట్ వాళ్ళకి
అదే అదే ఫ్రెండ్స్ తో వెళ్తే ఇంకా వేరేలా ఉంటుంది పేరెంట్స్ తో వెళ్తే తే రిస్ట్రిక్షన్స్ఉంటాయ అని వాళ్ళకి
వాళ్ళు ఎంజాయ్ ఏయ్యదో ఉంటుందని చెప్పేసి అనుకుంటుంటారు
హ
అ
వర్క్ అయిపోయిందా ఇంట్లో వర్క్
ఆ అయిపోయింది అబ్బా ఇక ఇంట్లో వరకు ఏం లేదు అంత అయిపోయింది
హ
తిన్నావా నువ్వు
హా తినేస
అ
పిల్లలు వస్తే మళ్ళీ వర్క్ స్టార్ట్ అయిపోతుది
ఆ అవునవును ఇంకా నేను కూడా తిన్నా
నువ్వు స్నానం అదే అయిపోత
ఉ అంతే ఇంకా
వాళ్ళు వచ్చే వరకి సైలెంట్ ఉంటది వచ్చిన తర్వాత ఇల్లుంతేయ ఇలా అయిపోతాయి పెటి పెటినటు ఉంటనే ఉండదిగా
అవునవును
అ
నువ్వు ఈవినింగ్ ట్యూషన్స్ చెప్తున్నావా
ఆ వెళ్తుందను పిల్లలతో పాటు
ఆ
నాకు కూడా ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది కదా ఇప్పుడు నేర్చుకుంటే అని వెళ్తున్నాను
ఉ అవునవును కొంచెం వాళ్ళకు కూడా చెప్తుంట వెంటనే మనకి బాగుంటది మరి
ఫ్యూచర్ లో టీచింగ్ చేయడానిక దీనికైనా
ఆ
ఇలాళ వెళ్తున్నారు
ఆ ఎంత తీసుకుంటారు మీ పిల్లలకి ఎంత తీసుకుంటండ్రు మీ పిల్లలకి ట్యూషన్కి
థౌజండ్
ఊ అవునులే ఎక్కడైనా అంతే ఉంది
అంటే కొంచెం డలర్స్ ఐరనుకో కొంచెం ఎక్కువ తీసుకుంటున్నారు ట్వల్ హండ్రెడ్ అట్లా ఊ అట్లా తీసుకుంటున్నారుఇంకా ఇక్కడ కొంచెం బాగా ఇట్లా కాన్సెంట్రేషన్ అంటే ఇట్లా ఎక్కువ పెట్టాలి అన్నట్టు సార్ వాళ్ళు కూడా వాళ్ళని ఒక హాఫ్ అవర్ ఎక్కు పుంచుకోవడం
ఊహు అంటే వాళ్ళకు కొంచెం స్పెషల్ అటెన్షన్ ఇస్తున్నట్టున్నారు ఓకే ఓకే
ఓకే ఉ
సరే అబ్బా మరి ఉంట ఓకే